హలో
హాయండి
ఆ బాగున్నారండి
మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఉగాది పండుగ దగ్గరలో ఉంది కదా అందుకే ఇంలంతా క్లీన్ చేస్ తున్నం ఆ మీరు చేసే
ఆ అయిపోయిందండి ఉమ్ క్లీన్ చేస్ సారండి మా ఇంట్లో వాళ్ళే చేసారు నేను ఏం చేయలేదు మీరు ఒక్కరే క్లీన్ చేస్తున్నారా లేదంటే మీ అమ్మ వాళ్ళు ఎవర రైనా ఉన్నార
లేదు లేదండి నేను వేరే దగ్గర ఉన్నాను మా అమ్మ వాళ్ళే క్లీన్ చేసెసారు
అవున
ఆ
మరి షాపింగ్ అయిదండి పండక్కి
లేదు ఇంకా వెళ్ళాలి రేపు మన్నాడు అలా వెళ్తాం
మీరు ఉన్నది సిటీలోనా లేదంటే ఊర్లోనా అండి
ఆ ఒక్కసారి సిటీలో ఉంటము ఒకసారి ఇప్పుడు వెళ్ళాలి ఊరికెళ్ళాలి
ఉమ్ పండక్కి షాపింగ్ ఎక్కడ చేస్తారండి
షాపింగా అదే ఇక్కడ బెంగళూరులో చేద్దామని అనుకున్నాము. ఇంకా చూడాలి మరి, మీరు చేసారా
ఆ అయిపోయిందండి
ఉమ్ ఏం తెచ్చుకున్నారు శారీనా డ్రెస్స ఏం తెచ్చుకున్నారు
లేదండి కుర్తీస్ తెచ్చుకున్నాం డ్రెస్సెస్సే సారీ తెచ్చుకోలేదు ప్రస్తుతానికి చూడాలి మరి
ఆ
మీరు డ్రెస్సెసేనా
ఆ అంతే డ్రెస్సెస్సే
మీరు శారీ కట్టుకుంటారా
ఆ లేదు లేదు
ఓకే ఇంకా డ్రెస్సెస్ షాపింగ్ చేయలేదా మీకు సిబ్లింగ్స్ ఉన్నారా అండి
ఆ ఉన్నారు మీకు
ఉన్నారండి, తమ్ముడు, చెల్లెలు
ఓకే మీరు ఎలా ఆ పండగ ఎలా జరుపుకుంటారు మీరు
టే మేము ఫస్ట్ మొత్తం అంతా ఇల్లు టూ త్రీ డేస్ ముందుగానే క్లీన్ చేసుకుంట టరు మొత్తం అంతా ఊర్లో మేము కూడా చేసుకున్నాం ఆల్రెడీ, చేసుకు కున్న తర్వాత పొద్దున్నే ఇంకాడి ఆ పండగ రోజు పొద్దున్నే లేసి స్నానాలు ఇల్లంతా కళ్ళాపి చల్లి ముగ్గులు అవన్నీ కంప్లీట్ చేసుకొని పూజ చేసి
ఉమ్
ఈ ఉగాది రోజు ఉగాది పచ్చడే కదా మెయిన్
అవునులే అవునులే
చడీ నైవేద్యంగా పెట్టుకొని అదే స్వీక ఫస్ట్ ఉగాది రోజు అదే స్వీకరిస్తారు ఎవరైనా మొదటిసారి అది తిన్న తర్వాత వేరే ఏమైనా తినాలి
అంటే మీ ఊర్లో ఇలాగా ఉట్టి కొట్టడం ఇలాంటివన్నీ చేయరా
మా ఊర్లో మాది చిన్నూరు అండి అ చేయరండి ఇవన్నీ చేయరు
ఆ మా ఊర్లో అవన్నీ బా చేస్తారు ఉట్టి కొ పెట్టడం ఇంకా జాతర లాగా చేస్తారు
అవునా మీరు వెళ్తారా అండి
ఆ వెళ్తామండి ఆ లేదు లేదు నేనెప్పు ఎప్పుడు ట్రై చేయలేదు కానీ మా ఊర్లో చేస్తారు
ఓఓ
ఆ
మీ నాన్నగారు
అందరు ఆ బాగున్నారు మీరు
కాదండి ఉట్టి కొట్టడానికి మీ నాన్నగారు ఎప్పుడైనా వెళ్ళారా
ఆ లేదు లేదు మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఎవరూ ట్రై చేయలేదు ఆ సాయంత్రం మరీ పండుగ రోజు సాయంత్రం దేవున్ని అంటే ఊరు మొత్తం మెరవం చేయడం ఇలా చనా సంతోషంగా ఉంటుంది అసలు
అవునులేండి
హ్మ్
మా ఊర్లో చేయరు అవన్నీ కాని కోడి ప కోడిపందాలు అవన్నీ ఉంటాయి
ఓకే సంక్రాంతి గూడా చేస్తారు కదా అవి
ఆ కోడి పందాలు సంక్రాంతికి చేస్తారు ఉగాది కూడా చేస్తారు
ఆ అయినా మన న్యు మన తెలుగు వాళ్ళకి కీ ఉగాది పండుగనే
ఆ అవునండి ఇంక మొదటి పండుగ ఇది
అవునవును వంటలు ఏమేం చేస్తారు
వంటలు ఈ ఉగాదికి స్పెషల్ అంటే సంథింగ్ ఏమి ఉండదు గ నీ వడియాల్ పెట్టుకుంటారు ఈ పండక్కి ఎందుంటే ఎండలు ఎ క్కువగా ఉంటాయి కదా
ఆ
కు వడియాలు పెట్టుకుంటారు పండుగ రోజు కుడుములు పాయసం చిత్రాన్నం పులిహోర ఇలా టి వండుకుంటామండి
ఆ అయినా ఉగాది పచ్చడి చానా ఫేమస్ బావుంటుంది ఇప్పుడే మామిడికాయలు వస్తాయి తోరణాలు కట్టడం
మీరు చేస్తారా పచ్చడి
వస్తారు కదండి మేము గూడ చేస్తాం
అంటే కాదండి మీరే చేస్తారా లేదంటే మీ ఇంట్లో వాళ్ళు చేస్
ఎవరంటే వాళ్ళే అందరు మా అమ్మ చేస్తుంది నేన చేస్తాను
ఉ
ఉమ్ తోరణం గడ్తేనే మన ఇంటికి గి అలంకరణ ఆ
ఇంక మన ఇంట్లో ఏమైనా పంటలు పండింటాయి కదా శని కై సంథింగ్ అవి కూడ కడతారండి ఇంట్లో
ఆ మళ్ళీ ఆ ఇప్పుడు పో తోటల్లో ఉపయోగిస్తుంటారు కదా ఆ వస్తువులు సేద్యం చేయడానికి ఇలాంటివి అలాంటివి కూడా దేవుని దగ్గర పెట్టి పూజ్ చేస్తారు
మీ సైడ్ ఈ పండగ చేస్తార మా మా సైడ్ అయితే దసరాకు చేస్తాం ఆయుధ పూజ అనీ ఆ రోజు చేసు కుంటాం ఇవన్నీ
అవునవునా ఆయుధ పూజ అంటే అది వేరు మళ్ళీ అది కూడ చేస్తారు అంటే మన ఇంట్లో ఏమన్న ట్రాక్టర్స్ గనీ ఆ బైక్స్ గానీ ఇలా ఉంటే అక్కడ పూజ్ చేసి స్వా బండ్లకి అ అది చేస్తారు ఇక్కడ మాత్రం అంటే తోటలో ఉన్న వస్తు వస్తువులు అలాంటివి ఏమనా ఉపయోగిస్తుంటరు కదా పాత
ఉమ్ మ్ అదే అవన్నీ కూడా మేము దసరా రోజే ఆ రోజే పెడతాం ఐదొవ పూజ రోజే పూజ చేస్తాం వాటికి కూడా
ఉమ్ మీకు ఉగాది రోజ్ చేసే పంట ఆ వంట ఏదంటే ఎక్కువ ఇష్టం
ఉగాది రోజు చేసేద్ అంటే ఓలిగ చారు ప్లస్ వడియాలు అన్నం వీట్ టితో నేను ఆ రోజు కొంచెం ఇష్టంగా తింటాను ఎందుకంటే ఇంకా ఫస్ట్ టైమే కదా వె వడియాలి ఆ రోజు ఇంతె ఇంగ చేసేది
అవునవును ఇప్పుడు ఎండలెక్కువ ఉండం అయినా ఈ ఉగాది పండక్కి చానా స్పెషల్లె అవి వడియాాల వేయటం
ఆ అవును అది అమ్మ చేసిండెటు కదా అమ్మ చేసిన ఫస్ట్ ఎట్లుంటాయి టేస్ట్ చేయిమని చెప్తూ ఉంటుంది కదా రోజు ఆ అదే ఆ రోజు స్పెషల్ అయితే వడియాలే
అయినాబాగుంటుంది అందరూ ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ వచ్చి ఆ పండకి మాత్రం బాగ హ్యాపీగ జరుపుకొని చాలా ఆనందంగా ఉంటుంది
వడియాలు మీరు మీ అమ్మకి హెల్ప్ చేస్తుంటార అండి వడియాలు పెట్టడంలో
ఆ చేస్తుంటానండి అమ్మకు ఒకటిే కష్టం అయితుంది కాబట్టి చేయలే అంటే కొన్ని కొన్ని అయితే ఓకే ఏం చేయను ను చానా వేయాలంటే అప్పుడు చెయ్యాలి కదా చేస్తాను
అహా అండి
ఆ ఇంకేమండి మీ ఊర్లో పిల్లలుందరు వచ్చేసారా హాస్టల్ల హాస్టల్ నుంచి
ఇంక లేదండి హాస్టల్ కి ఇప్పుడే సెలవులు లేవు ప్రస్తుతానికి ఉగాదికి ఒక టూ డేస్ ఉంటాయి అంతే
ఆ
సంక్రాంతికి దసరాకయితే టెన్ టెన్ డేస్ వస్తాయి
అవున్లే ఇప్పుడు ఇంకా పిల్లలకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపో
ఆ అవునండి సోమ్వారం నుంచి స్టార్ట్ అయితాయంట ఉ హు హు
ఇంకేమైతే ఎంటి ఇల్లు క్లీన్ చేసేదే పెద్ద పని క్లీన్ చేసేదంతా అయిపోయింది అయితే ఉమ్ పండగ్ కోసం వెయిటింగ్ అయితే
ఆ అవును ఏం వర్కు లేదు పండక్కి ఇంక పండగ రావాల చేసుకోవాల అంతే
అయిన ఈ పండక్కి ఈ పచ్చడె స్పెషల్ చాలా అన్ని రుచులు ఏడు రకాల రుచులు ఉండేది ఆ ఆరు ఆరు రకాల రుచులు ఉంటాయి ఆ బాగుంటుంది
మీరు నమ్ముతారా అండి ఆ రోజు ఉగాది పచ్చడి తిన్న తర్వాత ఫస్ట్ ఏదైతే రుచి తగులుతుందో ఆ రుచి సంవత్సరం అంతా ఉంటుంది రుచి అంటే ఈ ఎగ్జాంపుల్ తీపి తింటే ఆ సంవత్సరమ్ అంత సంతోషాలే ఉంటాయి అని అట్లా
అంటుంటారు మా ఇంట్లో వాళ్ళు నమ్ముతారు ఒక్కొక్కసారి నమ్ముతాను ఒక్కొక్కసారి నమ్మను అంతే
హ్మ్మ్
ఆ అయిన పాతకాలం ఆచారాలు కదా కదా నమల్లా ఆ
మీరు ఉగాది పండుగ రోజు ఎక్కడికైనా వెళ్తారా దేవుడి అంటే బయట ఎక్కడికైనా స్
అదే వెళ్ళాలని అను అనుకున్నాము చూడాలి మరి ఇక్కడే శి శివయ్య టెంపుల్ కి వెళ్ళాలి అనుకున్నాము మీరు
హ మేము కూడా ఊర్లో అట్లా వెళ్తామండి అంటే కాదు కొంతమంది విందు బొ భోజనాలు అలా చేస్తారు కదా బయట తోటల్లో అట్లా ఏమైనా చేసు
ఇంకా మా ఊర్లో ఉగాది స్పెషల్ అంటే హ్మ్మ్ ఆ టైమ్ లో రేపు ఉగాది అనంగా ఈ రోజే వేరే దగ్గర పర్వతేస్వామి అనీ ఉంటది ఒకటి అక్కడికి మా ఊర్లో అందరు ఇడ్లు బండ్లు కట్టుకొని అందరూ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పశువుల పాలు ఇస్తాయి కదా ఆ పాలు తీసుకొని ఆ స్వామికి వెళ్తారు అది ఫేమస్ మా ఊర్లో
అందరు బండ్ ఏంటే ఇప్పుడు లేవు కదా అండి బండ్లు ఎద్దులు అన్ని
అదే అంటే ఎద్దులు బండ్లు ఉంటే ఓకే ఎద్దులు బండి లేకపోయినా ఎద్దులు బండ్లు ఉంటే ఎద్దులు బండిలో కూడా పోతారు లేదంటే బైక్స్ లో ట్రాక్టర్స్ టెంకాయ చెట్ ఇ పట్టలు కట్టుకొని బాగా సాంగ్స్ పెట్టుకొని సాంగ్ సాంగ్స్ పోతారు
ఆ
ఆ
మీకున్నాయండి ఎద్దలు బండి
ఆ ఎద్దు లేవండి పశువులు ఉన్నాయి ఆవు ఎనుములు ఉన్నాయి
ఆ
ఎద్దుల అయితే లేవు
మీరు తోటలోకి అట్లా వెళ్తూ ఉంటారా అండి
ఆ వెళ్తుంటామండి తోటలో అలా తోటలో వెళ్తేనే మనుసు ప్రశాంతంగా ఉంటుంది
అవునండి
ఈవినింగ్ టైమ్స్ అలా పని చేయడం